హలో ఆ నమస్కారమండీ
బావున్నారా
చాలా బాగున్నామండి మీరు బాగున్నారా
హ మేము కూడా బాగున్నాం
ఆ
ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఖాళీగా కూర్చున్నాను
మిమ్మల్ని ఎవరు అడగలేదు వచ్చినా ఓక్కరన్నా ఏం చే నెక్స్ట్ ఏమి
అ చాలామంది అడిగారండి
అప్పుడు నేను దారిలో ఇంకా వస్తానను అప్పుడే అడుగుతున్నారండి దారిలో మనుషులందరూ కూర్చొని ఆ ఆ మాట విన్నప్పుడలా ఏన్ అబ్బా అనిపిస్తది
ఆ ఏదో ఒకటి చెప్పేది
ఇంకా ఇప్పుడే వచ్చినను ప్రశాంతంగా ఉండాల అనుకుంటాన్నాను అనందలో
అలా అనిపిస్తుది అది ఇన్నర్ వాయిస్
ఆ బయట చెప్పలేం అప్పుడు సినిమా చూస్త నాప్పుడు ఏమో అనుకున్నాం గాని రియాలిటీకి వచ్చేసరికి దారుణంగా ఉన్నాయి అందరివి నేను ఆ రఘువరన్ బీటెక్ నేను లోకల్ అప్పుడు అప్పుడువి ఇప్పుడు తలుచుకుంటానట్టుంది ఉమ్
మరి ఎప్పుడు వెళ్తున్నారు బెంగళూరు బెంగళూరుకి ఎప్పుడు వెళ్తున్నారు
నేను అసలు మీరే ఫస్ట్ అత్రంగా ఉన్నారు నన్ను వాళ్ళతో వాళ్ళ గురించి ఇప్పుడే చెప్తన మళ్ళీ మీరు అదే క్వశ్చన్ అడుగుతారు
చరిత కూడా పాపము ఇంటికి వెళ్ళిందంట
హు
కనీసము ఆ అలా అయిపోయిన తర్వాత ఎళ్ళిందంట అందరికి తెలిసిందే అయిపోయిందని చెప్పి ఆ పిల్లకి ఇంట్లో చెప్పారన్నమాట వాళ్ళు ఇంట్లో వాళ్ళు అయిపోయింది ఇప్పుడే ఎంబీఏ చేసేసింది అని చెప్పి వాళ్ళు ఏదో జాబ్ వచ్చింది చేస్ వాళ్ళు ఏదో చూసి పెట్టినట్టు అడుగుతారండి ఎప్పుడు అమ్మా బెంగళూరుకి
ఆ
ప్లేస్ కూడా వాళ్ళే డిసైడ్ చేసేసి అడుగుతారు
ఇంగ చెప్పేది ఏమి ఉంది?
ఆ ఆహా! ఇంట్లో వాళ్ళకి లేకపోయినా బయటోళ్ళకి ఆత్రం ఆత్రము అని ఆపిల్ల తిట్టని తిట్టు తిడుతాంది.
ఆ చాలా దారుణంగా అడుగుతారు మరి అట్లా అడగొచ్చా. నేను అప్ అప్పుడు నుంచి మా మమ్మీని ఎవరి ఎవరినన్నా గాని ఏం చెస్తాన్నావు అని అడిగినవనుకో చూసుకో అని అన్నా ఎవ్వరిని అడగొద్దు అదే రివర్స్గా కొడుతుంది అని అట్లా అసలు ఏందో వాళ్ళు వాళ్ళకి ఏ లే టైం పాస్ కోసం అడుగుతారు మనకేమో కాల్తుంది ఏం చేసేది మ్ హు
ఇంకేంటండి.
మీకేం రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళన్నా ఉన్నారు. నాకు ఎవరు లేరు రిఫరెన్స్
నాకెవరున్నారు నాకు ఎవ్వరు లేరు. నిన్న అ
వాళ్ళు ఇస్తారు వచ్చినోళ్ళు.
లింగ్డన్ లో ఒక ఆయన చెప్పారు ఈ రోజు ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పి. హ సరే అని సరే అని చెప్పా సిఆర్ఎం పొజిషన్
ఆహా!
నేను ఊరికే సరే అని చెప్పినా మళ్ళీ ఇంకా అడ్రస్ లేరు ఆయన.
హు మళ్ళీ మెసేజ్ చేయాల్సింట్రి.
ఇంకేమో చెయ్యలా నేను సరే అని చెప్పా కాకపోతే అది హైదరాబాదు బంజారా హిల్స్. జస్ట్ ఊర్కే ఆయనే రెఫర్ చేస్తాను ఊరికే ఇంటర్వ్యూ ఫార్మాలిటీకి ఊర్కే అటెండ్ అవ్వు అని చెప్పారు.
మ్ హు
నేను సరే అని కూడా చెప్పా. ఇరవైఐదు వేలు జీతం
మరి ఇంకేమి అసలు
ఆయన మరి ఇంకా ఏమో అడ్రస్ లేదు.
హు మ్ మీరు ఒక్కసారి మళ్ళీ మెసేజ్ చేయాల్సింట్రి.
ఆ కనుక్కుంటా ఒకసారి
అప్పుడు సరిపోతుంది. మ్ మర్చిపోయిండొచ్చు మళ్ళా ఒకసారి.
అవును
మ్ ఇంకేం. మీరేం కొత్త కొత్త వంటకాలు ఏమన్నా చేసినారా?
కొత్త కొత్త వంటకాలు ఏమి చేయలేదు. ఉన్నదే చేస్ ఏం తింటావ్ నువ్వు అన్నం, పప్పు
ఉమ్ హు హు
చికెన్ చేసినా మీరు వచ్చి తింటారంటే చేస్తా ఈ రోజు.
అయ్యో ఆ మాకు దానికి చాలా దూరం ఉంది. అది కాకుండా ఏమన్నా నేను చెప్పను.
అయ్యయో
మీకు ఎవరన్నా ఇట్లా బిల్స్ అంటే మనకి ఫినాన్స్ మీదే కదా
ఆ
త్రీకోస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆడిటర్స్ ని పిలుచుకుంటు ఉంటారు. సి. ఏ వాళ్ళని అట్లా. అట్లా మనకి పిలిస్తే మేలు బాగుండు. ఎవరన్న తెలిసిన వాళ్ళు.
ఎవరు పిలుస్తారు? ఇక్కడ ఒక సిల్క్ హౌస్ ఉంది అందులో పదివేలే జీతం
మనక్ ఎక్స్పీరన్స్ అన్న ఒస్తుంది కొద్ది రోళ్లు అదిలా చే చేసేడానికి
ఒద్దోద్దు ఎందుక్ ఊరికే పోతే అందర్ ఏమనుకుంటారంటే ఇంకా ఈ పిల్ల ఇదే చేస్తాందేమో ఇక్కడే ఇంకా అన్ చెప్ బయట అందరికి చెప్ కుండ
ఊ మ్
ఆ
అది కష్టం ఇది కష్టమె
ఆ అదైతే ఉంది నాక్ తెలిసిన వాళ్య నా ఫ్రెండ్ వాళ్ళ బిల్డింగ్ లోనే సిల్క్ హౌస్ బిల్డింగ్
ఎక్కడ్ ఏ ఇరియా యెప్పండి
శాంతినగర్
ఆ అక్కన్నా ఉం అట్లం అప్ ఇక్కడ మా ఫ్రెండ్ కూడ్ చేసింది పాపం చాలా రిస్క్ అంత లేను
ఔ
ఎక్కు పన్ చెప్తారంట
అవును పోఓ
యాదీ ఈజీ ఉండదు కానీ మనక్ తగ్గట్టుగాన్నా ఉంటే కష్టమైన పర్లేదు చేర్చుకోవచ్చు సరిపోయేలాగే ఉండవ్
హుమ్
ఉం
తెంగా పెలింగ
నూ వ్వే అశాంతంగా సదువుకునేటప్పుడే మేర్ ప్రశాంతంగ్ ఉంటండి
ఈ యండల్ బాగున్నాయా ధర్మవరము
ఆ ఎట్లుంది మీకు చాన్ రోజుల్ తర్వాత వొచ్చన్నారు కదా మేమన్నా అబడబడ్ ఒత్తణ్ణం ఉ ఉ
ఆ అస్సలుగాలా
చా అస్సల్ ఎన్న లేకపోయినా కూడ్ చెమటల్ పడతన్నాయ్ అంత అట్లయిపోయింది ఆర్ నుంచ్ ఒచ్చేసరికే అబ్బ నాకైతే చెమటకాయల్ లేసినాయ్ తలలో అంత చెమట వట్టి ఫ్యాన్ గినా ఉత్ ఉచ్చున్నా కూడా ఆ రోజయితే రెండ్ రోజులు చాంతాన్ ఎట్ల అన్నా ఈ రోజున్ నిన్న బావుంది ఉహ్మ్
ఉ ఏం బావ్ ఈ రోజ్ ఏం బావుందెమ్మా ఈ రోజ్ ఇంకా ఎక్కువ
ఉహ్మ్ బయటిక్ పోతే వాచిపోతది ఉహ్మ్
అ
కొంచెం ఇంట్లో ఉంటే పర్లేద్ యాడ వరదల్ ఒచ్చి కొట్టకపోయినా మనూర్ మాత్రం ప్రశాంతంగ్ ఉంటు
ఎండా
అస్సల్ సు ఉ ఉం ఉమ్మ్మ్మ టెంకాయ్ మంటంది ఎప్పుడైనా మా అమ్మత్ తో వాన బా వొస్తాంది మొకండి అమ్మా కషల్ ది యె ఎప్పుడుొస్తుందో ఏమో అన్ అంటాండ్రి
ఆ నేను వచ్చినప్పుడు బాగొచ్చిందిడి పోను
ఆ ఆ రోజు వచ్చింది రాత్రి ఉరుములు మెరుపులు
ఆ
అ అట్లా బాగా పడితే బాగుంటది మరుసటి రోజు అయినా కూడా ఉరుకు పెెట్టింది రోజు
ఈ రోజు సాయంత్రం ఏమన్నా పడుతుదేమో
హ
అప్పుడు నేను మదన్పల్లి నుంచి వచ్చినప్పుడు మదన్పల్లిలో మధ్యాహ్నం అంతా ఫుల్లు ఎండ సాయంత్రం అయ్యేసరికి మ ఎంత బాగా వర్షం పడింద చాలా వర్షం పడి
అందుకే నా పెట్టినారు నేను వెళ్ళిపోయే తబ్బడు
మదనపల్లి రెడీగా ఉంటుంది
సర సయి సయి
పాపం
వావ్
ఇంకా మళ్ళీ ఎప్పుడ మదనపల్లికి
ఆ అదేం మొన్న ద వసల్దా సర్టిఫిక కేటప్పుడు ఏమో మొయన నువ్ అసలు ఫినాన్స్ ఎగ్జామ్స్ సరిగే రాయలా ఎట్లా సర భయం అయి అసలు అది ఈజీగానే వచ్చింది నేను చదవాలా నా కోవటి
ఆ రోజు చదవడానికి నేను ఎంత భారంగా చదివినానుఆ రోజు అయితే అస్సలు చదవ ఎందుకో లాస్ట్ ఎగ్జామ్ కదా అసలు చదవాలని అనిపట్లావని
ఊ నకాజాలది ఏమేమో లే
ఆశరా అది కూడా ప్లస్ ఎప్పుడో తెలుసా చదివిండేది ఈ రోజు ఎగ్జామ్ అంటే పొద్దున్న లేచి ఐదు గంటలకి చదివి అంతే నై రాత్ త్రిగుడా చదుదాం అనుకున్నామా అవ్వాల అసలు నేను నాకు చరితకి ఏం చదువుతాములే ఎత్తి పెడదాం ఎత్తి పెడదామ అని చెప్పి పన్నెండు గంటల వరకు ఇద్దరము ఫోన్ లో మాట్లాడుకుంటా సోరి మాట్లాడుతున్నా కానీ చదవు మాత్రం చదవాల ఏందో రాయాలని లేదు రాయాలని లేదు అదే గంట సేపు అయ్యింది
హ
ఉంగ పొద్దున్నే లేచిపోయి రాసిన ఎగ్జామ్ అది అవన్నీ అవి రెండు అట్లనే రాసినం వైవాక్ కూడా అంతే పొద్దున్న లేచి ప్రి ఆ అయినేది అంతే
అవైవ అయితే తెలిసిందేది నాది ఆ అది ఎట్లా సరిగా ఆ హ
కానీ మా మనకి మార్కులు వేసేది ఆ కానీ మార్కులు వేసేది గైడ్ వాళ్ళంట మన గైడ్ లో మనం మెంటర్ వాళ్ళు ఇస్త గైడ్ వాళ్ళే వస్తార్ నాకు తెలిసి మాకు గైడ్ వెంకట్రావు గారు కాబట్టి
మీకి మీకు తెలుసు కాబట్టి ఇంకా బాగా ఇస్
ఆ తెలుసు ఖచ్చితంగా చేస్తా లాస్ట్ రోజ అయితే గంట ఎంతసేపు మాట్లడిన్నాడో ఆయన మాతో వదల్నే వదలా మీ మేల్తో మీ మేదా ఇంగ్ ఊర్కి ఇంకే ఇంకా లాస్ట్ రోజు కదా పోయి మాట్లాడి వెళ్ళిపోదామని చెబుదాము అని అనుకుంటే ఆయన నిమ్ల్ ఊరికే వెళ్లి వెళ్ళొస్తా అన్నాను అంటే కూడా వదలా ఆయన గంటసేపు నిలబెట్టి బయటనే అట్లానే మాట్లాడిన్నాడు ఆయన అది కూడా అప్పుడు ఆ జూనియర్ వాళ్ళకి అప్పు ఇప్పుడు రూరల్ ఇమర్షన్ ది వైవా జరుగుతా ఉందింది అది ప అది పక్కన పెట్టేసి వచ్చి మరీ మాతో మాట్లాడుతున్నాడు ఆయన్న గంట సేపు గంటసేపు మాట్లాడాడు మంచిగా చూసుకోండి ఈ ఉద్యోగాలు మీరు ఎట్లా తిరిగి మా సైడ్ రావాల్సిందే అది ఇక్కడ ఏం లేవు విజయవాడ అలానే రావాలా మీరు నేను అదే చెప్ప మీరే మీకేము ఆయన అక్కడ నుంచే కదా కాకినాడ
ఆహా
ఆ సైడ్ కి రావాల్సిందే మీకు ఉద్యోగాలు అంటే అనని అంటా ఉన్నింది ఏమేమో చెప్తున్నారు ఇంకా ఏమేమి ఎట్లా అనుకుంటున్నారు ఏమేమి మికేమన్నా ఉంటే చెప్తా అంటాను మెసేజ్ చేస్తానునండి మర్చిపోవద్దండి
హుమ్
ఎప్పుడైనా కలవండి అందరు మంచిగా ఉద్యోగాలు వచ్చిన తర్వాత అని కూడా చెప్తున్నా ఇంకొక ఒక ఫోటో తీసుకొని ఆయనతో
ఉమ్
ఉమ్
వచ్చేసినారా
ఆ అది కూడా ఒక ఫోటో బాగరాలేదంట ఆయన నాలుగు ఐదు ఫోటోలు తీసుకొని మళ్ళీ సెండ్ ఆయనకు కూడా చేపించుకున్నాను ఇంకా అలానే జగన్నాథ్ సార్ గారి దగ్గరకి కూడా వెళ్ళి
ఆమ్
ఆయననే స ఆయననే మాకు సలహా ఇచ్చింది ఎస్ఎస్సి ఎగ్జామ్ రాయండి అని చెప్పి
ఎస్ఎస్సనా
ఆ
ఉహుమ్
ఆయన చెప్పారు ఇంకా సరేలే అనుకోని మరి ఆయనతో కూడా ఫోటో దిగేసి
ఉహుమ్
ఉమ్ టచ్ లో ఉండండి అని చెప్పారు ఉంటాం అని చెప్పినం
హుమ్
ఉమ్ అందడితోనే అట్లా మాట్లాడిపోని వచ్చినాం
ఉమ్ తేరం సరిపోయి ఉంటాది
వెంకట్రావు మార్కులు వేస్తే భయం ఏం లా బాగానే ఎస్తాడు.
ఖచ్చితంగా బాగాస్తారు ఇంకా మీరు నోటెట్ కాబట్టి ఉహుమ్ ఇంకా వాళ్ళే చేసేది అసలు వాళ్ళ దగ్గర పేపర్ లేదు పెన్ లేదు ఏం లేదు ఎక్స్టర్నల్ దగ్గర ఉమ్
ఒక పేపర్ ఉన్నింది ఆమె దగ్గర అయితే మాకు వచ్చిన ఎక్స్టర్నల్ దగ్గర అయితే కాయ ఆమె ఏం అడగ ఆమెకేం రాధని నాకు అర్థం అయిపోయింది సెల్ఫ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగిందా ఆమె
ఆ ఫస్ట్లు సెఫ్ ఇంట్రడక్షన్ ఆడిగితంది
పోతేనే అది అడిగింది దాన్నే రెండు నిమిషాలు చెప్ నా దాని తర్వాత నా టై నా ప్రాజెక్ట్ టైటిల్ చూసి దాంట్లో అదంటే ఏమి, ఇదంటే ఏమి అని అడిగిందన్ని అంతే ఏమి ఎక్కువేమి అడగల ఆమెకి రాదు
కి అడుగుతంది చొప్పనూళ్లోకి మీ ఊర్లో ఏం ఫేమస్ అది ఇది అని అడుగుతుంది. అదే మీరే అనుకుంటి నా సబ్జెక్ట్ అంతా అడిగింది. అయ్య వాళ్ళు ఏంది అట్లా చెప్తారు బయటకి వచ్చి నాకు చూస్తే నా ప్రాజెక్ట్ గురించి అడిగినారే అని
ఆ మా క్లాస్ మా క్లాస్ అబ్బాయిలంతా ఏం చెప్పకండి చెప్తే ఎక్కువ